ఉ అయిందా భోజనం
చెమంటావు నన్ను
ఏమైంది మనకి
తాను ఎక్కించి వచ్చేసరికి ఎక్కించాను అది ఎక్కింది వెళ్ళింది నేను షాక్ వెళ్ళి బైక్ తీసుకొని
హా
చ్చ వెన్నవారెడ్డి కిన్నారు కదా అని కింద ఒకక్క కారు లేదు పోయిన మనిషి అనికిేనుపించట్లా సరే డౌట్ వచ్చిప్ప నుంచి ఫోన్ చేశారు అనసారి ఒక రేళ్ళ బుక్ అవుతాని వాళ్ళు వాళ్ళ షాపింగ్కి వెళ్ళారంట వీళ్ళు వీళ్ళ షాపింగ్కి వెళ్ళారంట
ఎవరు ఎవరు షాపింగ్లికిెళ్ళారు ఎంతకే
విన్నోవాళ్ళు విన్నవాళ్ళు షాపింగ్కి మా మమ్మీ హైదరాబాద్ లోళ కలిసి షాఫీంగ్క వెళ్ళారు ఏ చీరలు పెట్టిన కార్యక్రమాలుకి ఇవ్వాలా
ఓకే ఉ
ఒక్క అన్న ఇంట్లో పర్యటిస్తున్నాం
శబ కలడు తెలడా
ఆ వచ్చారు వాళ్ళ ఇంట్లో వాళ్ళుంతా వెళ్ళినట్టున్నారు
ఆహాహా ఓకే ఉ ఉ పోలే ఒకటి రన్నాట్లో హ్యాపీ లేరా ఒకక్కడోజ ప్రశాంత మమమి ఏ కూడా అదే ఒక్కదానే ఆ తిిన ఇగో త తోముకొని ఆ భక్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా చూద్దాంమని మూవీ బ్లాస్ట్ లో పెట్ టె అది చూస్తా తోముకుంటున్నా ఫోన్ లోనే చూసేస్తున్నా ఒకదాన్ని కదా అన్లిమిటెడ్ లేదు నిన్న ఫోన్లు మాట్లాడదాంని నెట్ అయిపోతే వన్ జీబి ఏపీచ్చా అది వాళ్ళ తొమ్మిది ఇంటి వరకు ఉంటది సరే ఈ నెట్ అయిపోయినా ఇంక అది వాడుకోవచ్చులే అన్నట్టుగా చూస్తుంన అనమాట సినిమా ఒక అరగంట సినిమా అయింది దానిని చూసాన్న అంటలు తొంత చూద్దాని వంటగదిలో పెట్టి అంటలు త రుణ నామాట
ఆహా ఓకే
ఇంకా మరి భోజనం పరిస్థితి అంది మీకు
మ ఇప్పుడే ఫోన్ చేసింది నీతో ఈ రెండు అయిన తర్వాత మమ్మీ ఫోన్ చేస్తాను టమాట ఎటయి పెది సినిమాలు దాంట్లో నుంచి షైనితో మాట్లాడదాం అనుకుంటున్నాను చరంతా ఎక్కువ మాట్లాడలేం కదా ఆ అకు
ఉ సరేలే
నయరు మాత్రం ఎన్నైని తర్వాత చేస్తా
ఆ అంతలే వసి మళ్ళ ఎక్స్ాలస్త టక్స్టల్ చూసుకోవాలిగా నాకి ఇద్ద రెండే వచ్చినయి మరి ఎందుకన ఇప్పుడు కూడా రిఫ్రెష్ చేసి చూసారు రాలే
ఆ
రెండే వచ్చినాయి మా ఫ్రెండ్ తో ఐదు కాళ్లు మాట్లాడేసారు తెలిస అమ్మాయికి ఐదు కాళ్లు మాట్డేస్తున్నారు నాతోటి ఆమెకు ఐదు కాలు మాట్లాడాను నా నేను మూడు కాళ్లు మాట్లాడ ఆ అమ్మాయి తోటి ఇంక ఎక్స్ట్రా వచ్చ ఒకటి మళ్ళ చిన్న మతోానే మాట్లాడే సార్ ఎవరు అందుబాటలోడిర్లే అని
ఆహా
హ
ఇంకా అంటే క మ అబ్బా అ చక్కగా
ఆ అమ్మాయ చెప్పింది ఇందా నేను మాట్లాడిన అమ్మాయి
అమ్మాయికి ఎళ్లా వచ్చిందంట
ఆ అమ్మాయికి ఎవరు ఇచ్చిస్తారు ఇట్లానే మౌత్ పబ్లిసిటీ
అేలే
ఆ అ సంగతే ఇకా అ మరి
అ
దీని స్పీకర్ అన్నా ఉంటే బాగుండేది
క్కబ చాలత ఎక్కగా అసలు
ఆ
ఆడు చాలని చెప్తే మన వాయిసుని క్లారిటీ కనపడాల
నినబడాలని అదే కానీ యాప్ నుంచి బయటికి వెళ్ళి అట్లా నుంచి బయటికెళ్ళి మాట్లాడవచ్చు
ఆ క్లోషే చవున కాం చేస్తాం తప్పదు చోతికిడ ఉండాలి అది అవును చౌద ఎకుర నూట ఎగర లలుడుకు పెట్టుకోవచ్చా
బ్లూటూత్ పెట్టుకోవచ్చు ఏ బ్లూటూత్ కనెక్షన్ ఉందో లేదో మరి
నేందు వచ్చాడు ఒక వడు స్పీకర్ ఆప్షన్ లేదని చెప్పా బ్లూటూత్ గురించి ఏ చెప్పల
హ స్పీకర్ బడొచ్చా
స్పీకర్ లేదుగా
ఆహా బా ఫోన్ క పెట్టుకొని దాన్ని చెవులకి పెట్టుకుంటారు చూడయి
అదే అది నమ మారి నయంం చె కాార్లోన్నా
ఉండు నవి ఉన్నాయి్ ట్రై చేస్తాను సుబ్ర్ జేబులో పెట్టుకొని ఫోను
అదే కాదా అసలు ఎంత హాయి కొంటదు
ఆ చెవులు నొప్పులు పుడుతున్నాయి పొద్దునుంచి మాట్లాడి మాట్లాడి
ఆ అన్సత్ తలదగి ఆడ్బట్ కుంటాము రెండు గంటలు ఆడికనా ఉండాలి ఆ చఫ రడే సోచపథ అ తారా ఇచ్చే రె పేలు పక్కన ఒక సున్నా యాడ్ చేసుకొని పెట్టుకోవాలి ఖర్చు అ
హలో
టై గుడ్డు గుడ్
స్పీకర్ కనెక్ట్ అవ్వట్లేదు కనెక్ట్ అయ్యిందా విన పడుతుందా
ఆ ఆయన పడుతుంది
ఆహా నాకు స్పీకర్ లోకి రాటడా వాయిస్
ఆహా
స్పీకర్లు పెడితే దాంట్లో ఒక రాట్లా
అందులోకి రాట్లేదుా కానీ వాయిస్ వస్తుంది వయి సత ఆగలేద నాకప్పుడదా ఆహా ఐ థింక్ కనెక్ట్వుదు వేస్ట్
కనెక్ట్ కాట్లా స్పీకర్లు పెట్టి చూసా ఫోన్ లోంచ వతుంది కాగానీ స్పీకర్లకి రాట్లా ఎంతసేపు అయిడి ఫైవ్ మినిట్స్
ఆ
ఒక కుటి తైపోతే సబ్ స సఫ స పని
ఇంకో ఐదు నిమిషాలు అయితే ఇంకో పది నిమిషాలు ఉంటది మీతా నాకు రామ్ రామ్ అయిపోతాయి ఇంకప్పుడు చిన్నమ్మని పట్టుకోవాలి
శఖ పల్ల
ఎలింద అంటా ఎలింద మెసేజ్ బట్ట
ఉ వాళ్ళ తమ్ముడితో మాట్లాడదామని చేస్తే వాళ్ళ తమ్ముడు లేదంట
అడుతో మాట్లాడలేమా బా నాకే మాట్డకదు తెలియదు వాడుారు మమ్మీతో మాట్లాడతారు దాంతోతో మాట్లాడ వాడితే కష్టంది
డే బాగానే మాట్లాడాడు గానీ మళ్ళా ఫ్రికిీ గడ చేస్తా ఉన్నాడు
హా
అని ఇంకా పెట్టేస్తాని మళ్ళా చేసేటప్పుడుకిడు బాత్ర లో కిలిపిస్తున్నాడు ఇంకా ఒకకా రాడుగా బాత్రూమ్ తె
వాడు ఇప్పుడు రెండున్నర గంటలు ఉంటారంట
లాడు
పసపి చల్దత సైకా విష దగరుకళ్తేనే
అ రెం వోలు బాడు అవును రెం వోళ బడుద్ ఏ ఏడు మందులు
ఆ మందులు వాడ ఏదైనా ఇట్లో వరక్ కొట్టుకొని అవి డిప్రెషన్ పిల్చా డిప్రెషన్ పిలిస్ ఇస్తారు వాళ్ళు సైకలాజస్ట్ ఏ ట్రీట్మెంట్ అయినా పిలుసు ఒకటే పని చేేస్తాయి నేను డిప్రెషన్ లో నాకేం రాగని చెప్పిపేశాారు అంటారు
ఆ డాక్టర్ అసని నెట్ లో కొట్టి చూసుకొని డిప్రెషన్ ఆగిపోయాడా వాడకుండా
ఆ
అద అది కూడా ఒక జబ్బే నాకే ఏం లేదంన్నా ఏదన్నా ఉంది దాన్ని తగ్గ చకోవాలని చూసుకోవాలి గాని
జగ వాళజచ్చ చప్పాల ఆ వార్డు వాళ్ళు చూపించాలి సరిపోద్ది మనం సైనే వప్తుంది ఆన్లైన్ హైదరాబాద్ లోదో ఉందంట ఒకటి ఒకసారి వెళ్ళి అంతో తక్కువే రెండు వేలు లోపే వెళ్ళ ఒకసారి కన్సల్ట్ అయితే ఇంకాీ ఆన్లైన్ లో అంట ఫ్రీ
హహ
ఇలా హైదరాబాద్ పోదు
ఆ
ఏంట అ
హైదరాబాద్ దా కింద గుంటూరులోనే ఉంటారు కదా రైతుక్కుంటే
గుంటూరులోవిరి సెక్షన్ పే చేయాలంట క చె
ఎవీ సెప్క్షన్ క పే చెయ్యాలా
మ్ ఒక్కసేషన్ ప్రే చేయాలంట
మ్ హు
హ
తెనళ్ వాళ్ళెవరో వచ్చింది కదా మీ
ఏమొ ఎలాట్లే వని దగ్గరికి కూడ
ఆ ఏందో అడపడ్చ్చుతో అర్ధం కాదు
ఒ మ్ ఇది కత
ఇది సంగతి
కంటే ఇతినేసవానీ గుడ్డు
తినేసాను కూడ తోమూతున్నా కూడా
మ్ హు మ్ మ్ బాయిల్ బదులు ఎగ్ పొరట్లోనే వెల్
ఎగ్ పొరుట ఎక్కువ వేస్తానే ఉంటాది పొద్దున పూట ఉడకబెట్ టైం ఉందు కదా గాబల్నా గమ్మున చెయాలంటే ఎగ్ పురిటేసేస్తా సరే టైం ఉంది కదా అని ఉడకబెట్టా
అంతే అంతే టైం ఉన్న రోజే టైం పట్టే వంటల్ చేస్ కుంటే శుబ్బరంగా తినొచ్చు మ్మ్ ఇంకేంటి మరుపు
ఏముందన్న ఎన్ని మినిట్స్ అయింది ఎయిట్ మినిట్స్ సా మ్
అ
అే సాయంత్రం కూడ అక్కడేనా
కేంటి మరి
వెళ్తాడా
ఎవరు ఎవరు
ళ్ళరంటా ఇవాళ హైదరాబాదోళ్ళు
ఇవాళ సాయంత్రం గిట్టుబస్సులో వెళ్ళిపోతారంట వాళ్ళక్ పనుంది
ఒకే
ఆ ఇది ఈ కార్యక్రమం ఉందాని ఆగింది అమ్మమ్మ ఆగమంది ఉగాదిలోప్ పెట్టాలంటగా ఇవన్నీ అందుకే ఇం పోద్దున్ పొద్దున
మ్ అదే ఇగ
ఆ అదే
మ్
అ అదే ఇప్పుడు ఆ బటల షాపింగ్కి వెళ్ళారన్నమాట ఏందో హలా డావాగా ఉన్నారు ఏదో కొత్త షాపింగ్ చేస్తున్నట్టు ఆ ఏ షాప్కి వెళ్ళాలి ఏం కొనాలి ఏంటి ఎక్కడి ఎక్కడి నువ్వు ముందుెక్కు నిన్ వెనకె ఫోన్ లో లాగే అనిపించింది ఇయన్ని మ్ స ఉంటా మళ్ళీ చేత్త ఆ ఉంటా ఉంటా మళ్ళీ చేత్త ఉంటాను మళ్ళీ చేస్తా